హ ఆ చెప్పండి
చెప్పండండి
మీరే చెప్పాలండి ఇంకేమున్నాయ్
ఏంటిదండి
ఇంకెన్నున్నాయి
ఇంకా ఇంకా ఇది ఒకటి మాట్లాడితే ఒకటే ఉందండి ఇంకా
హు అయిపోతే రండి
ఈ రోజు టోపిక్ ఏంటిదండి
చెప్పాలి మీరే
ఇయాలయినా పేమెంట్ గురించి మాట్లాడుకుందామా అండి విజిట్ గురించి
ఆ
ఆయనొచ్చిన శ్రీనివాస్ కస్టమర్
హూమ్
మైతుందండి
చెప్ ఏం కాదండి
ఏమో రేపు ఒకవేళ ఆయన చొప్పితే ఆ ఆఫే ఎందుకు రాస్తుంది మనకు పక్కన పెట్టండి ఆ
ఫస్ట్ బోర్డు చూసింది తర్వాత నేను అట్లా ఆ ఏం ఇంటికెళ్ళేటప్పుడు మెంబర్ నా నెంబర్ తీసుకుండు కాని ఎం ఫస్ట్ బోర్డ్ చూసి రాలేదు అం బోర్డు ఉంది లోపలి కొద్దాం అనుకున్నంట గాని తర్వాత మేము వెళ్తుం నెంబర్ అడిగింది ఇచ్చేసినా అట్లనే ఉంటా
ఐపేయింది. ఇంకోటి మాట్లాడుతున్న ఇప్పుడే స్టార్ట్ చేస్నా ఇంకోటి అయితే అయిపోతది ఆ అదే మరేమైనా ప్రాబ్లమ్ అయ్యితదా ఏం అనేసి అనుకుటున్నా అండి రేపు వాళ్ళ కే వచ్చి పేరు చెప్పకపోతే రాదు అంతే
మ్
లే మనం కూడా మాట్లాడుతున్నాం కదా అండి డైలీ చేేస్తున్నాం కదా కదా
మ్ అవును ఆ ఇంకంతే సర్వస్ మెనేజర్ అయ్యితవ్
ఒక సర్వీస్ రావాలిగా
అట్లనే మాట్లాడి ఇగ స్వర్ణ మేడం లెక్క అయితవ్
మ్ కానీ ఎప్పుడు పేమెంట్ లు పడితనే బేస్ట్ అనిపిస్తుంది బా డాటా ఫస్ట్ మనకి ఇక్ ఇక్కడ్ డాటా రావాలి రాలేగా చెప్పండి
కాల్లు చేతులు కడుకున్నారా?
ఆ
కాల్ చేతులు కడుకున్నారా?
ఆ కడుక్కున్నా అండి అప్పుడే కడుక్కున్నాం మా మమ్మీ సెల్ఫ్ లో బట్టలు అన్ని పచ్చిగున్నాయ్ రేప్ మచ్చి ఆలివి ఆ ఇవి వద్దు నీ దానికా ఆ నైన్ డబల్ ఫోర్ వన్ చెప్పండి అదె నా కొంచెం భయం అయితుంది ట్లా ఏంది అనేసి రేపట్ల గురించే
ఏం కాదు
దేవికి కూడా చెప్పితే మళ్ళ ఆమే దాంట్లో కూడా నో ట్లా మాట వీళ్ళు కూడా ఇట్లనే చేస్తుర్రా అనేసి అనుకున్ అని నేను కూడా ఏమంటలే అండి
అందుకే చెప్పలేదు నేను కూడా
మ్
ఉమ్
ఇగో మా మమ్మీ బట్టలు అన్ని మడత పెడుతుంది హా లా
చెప్పాలి పేమెంట్స్ ఏం అయ్యినయ్ యంబిఎ లో
పేమెంట్స్ కాలే అండి ఈవాళ అయితే పోయేటప్పుడే ఫోన్ చేస్తుర్రు అందరూ మాకో ఫ్రెండ్ ఉన్నాడు. వాళ్ళ ఫ్రెండ్ది కస్టమర్ ఉన్నాడు ఒకసారి ప్రాస్ చెప్తారా అని అన్నాడు నేను ఇంటికెళ్ళి టైం అయితుందండి నేను రేపు ఫోన్ చేస్తాంటే ఆ పర్లే పర్లే చేయండి రేపు పోనేసి అంటుండు
మ్
వాళ్ళు మాట్లాడాలి వాళ్ళతోటి మాట్లాడాలి
ఉ
ఆ ఎర బీజిటైంగా అయింది ఎర బిజి ఇంగ అయ్యుండే మళ్ళ రేపు కూడా ఒకేలా వస్తాం అని చెప్పి రేపు ఉన్నా వా ఫోన్ లిఫ్ట్ చేస్తలేరు ఆ చే్యాలిగా రేపొయ్యస్తే వాళ్ళకి ఓకే
హ్మ్
సరే మేర వచ్చినప్పుడైనా వస్తే మాట్లాడితేనే ఓకే అయితే అనొచ్చు ఓకే కాకపోతే మీరేం మాట్లాడారను అనొచ్చు కదా మనం మోల్డింగ్ మంచిగా లేనట్టే అంటే కదా ఆమె ఉ హుమ్ అమ మాట్లాడడం మోల్డింగ్ మంచిగా లేకపోతే
ఉమ్
రాదన్ అనుకుంటున్నా నేన్ మేబి
నేను కూడా అదే అనుకుంటున్నాను నేన్
ఏం డి సార్ ఒస్తా అంటే కూడా నేను వస్తున్నా కదరా అని ఏమ అనలేదు
అవును జస్ట్ సార్రేమన్నాడు అంటే ముషు వల్లది అదే ముషు వాల్లదే ముష ఇచ్చిపోయిండట అ గట్టిగుందని చెప్పేసి అది చే మీలా కలపలే అచ్చ పాయింట్లు ఇక్డ్ పెట్ ఎంగాద్ సేమే అచ్చింది మా ఇంట్లకి చాలా మంది సేమే అచ్చింరు ఉమ్ అయితే అన్ని సేమ్యలు ఒక దాంట పోష్ ఉండే ఇంకొకర్ సేమ్యా మాత్రం గట్టి ఉండేసరికి మా డాడ అందులో కలపలే ఇగ ఎందుకంటే ఇది గట్టి ఉంది కదా నన్నెల కల్ అయితే మా ఇంటి వాళ్ళ గట్టిగా చేసిర్రు
ఓకే
ఉమ్
చెప్
మీరే వస్తారా అండి ఇక్కడికి
అవునండి మీ నేనే వస్తాను ఎందుకండి బట్టలు పెట్ తున్న మళ్ళ పెట్టేసి ఒక అంజతన్న కాల్ ఒకటి మాట్లాడి వచ్చేస్త అయిపోతుంది అ టెన్జాయ్
అవును మద మాధవి కుడుస్త త అన్నాది గద లేదు మాదేవి కూడా వస్తా అన్నదిగ మళ్ళా
ఓకే అండి అహకే ప్లాస్టిక్ గ్లాస్ లా వసుకోకట్ ట్రర్లు గ్రూప్ ఓన్లీ ప్లాస్టిక్ గ్లాసెస్ మా మమ్మని తిరుగుతుంద అండి బట్ ఇప్పటిా ఇ కాలు మా మమ్మీతోనే మాట్లాడ తన్నర్ వచ్చిందా మీకు
ఆ ఇచ్చేర అంటే ఎవరో
్య ఎంజో ఈ పండఎయి
అయినాం ఏం పడిన కాగా నీ
హ
తలనే నుస్తుంది
అవునా
హుమ్
మీరు పైసం తింటారు కదండి
నా పాయసం తిన్నా అండి ఇప్పుడు నేను ఎవరు ఏమో నాకు టెల్సని ఆయన అప్పుడ్ ఇచి పోయిన మేము వచ్చేసరికే అన్ని పోతున్నాయి సేమియాలు పెట్టి దుమ్ము అంటింది ఏం పోషినావ్ ఆయిల్ పోషినావా ఇంకా అది అదే గట్టిగుంది గట్టిగుంది అది అందుకే అన్లా పోయిలే కల్పలే చెప్పండి ఇంకా బట్టలు ఇన్ని ఉన్నాయా అనిపిస్తాంది మర్చేసేటప్పుడు కాతే ఏం మంచి వేసుకునేటి హు వేసుకునేటి ఒక్కట్లేదు కాని అన్ పిచ్చి పిచ్చి బట్టలే ఉన్నయ్
హు
లేవు మమ్మీ అందుకే కద ఇన్ని గనం ఉట్టిగనే ఉన్నయ్ మేము ఇద్దర ఇత్తే పైయింట్ కాదు అది ఇస్తే కుత్తే ఆ అన్ రాణిత్తర ఆ ఏమైందండి
హు
ఏమండి అట్లన్నారు ఒకటేసారి బ్రీటింగ్ నేను అన్నట్టే అన్నారు ఆహా నేను అన్నట్టే అన్నారు
బ్రీతింగ్ అప్పుడప్పుడు అట్ల అయ్యితది
నన్ చూస్
హలో
అదే ఆ చెప్పండి వింటున్నాను
మ్ అప్పుడప్పుడు అట్ల వస్తయి
అహ్ చెప్పండి హలో
హు చెప్పండి
సై సైలెంటుగా ఉంటారు ఎం చెప్పండి
ఆ నేను ఒర్రూతునే ఉన్నాను
అవునా ఈ బట్టలే యాష్ట అండి బట్ హెలో ఆ అయిపోయిని అన్ని వచ్చేసరికి ఇవన్నీ ఏసి పెట్టింది కూర్చొపోతే నా పెట్టబుద్ది గాక మళ్ళ లడ్డగలే పెడుతున్నా నేను
హు
అన్ని పిచ్చి పిచ్చి పేట్టేసిన
ఉమ్
మళ్ళీ ఆగంమాగం పెట్టినండి బట్టలు మా మమ్మీ తిడుతుంది చూసి అట్లా పెడుతున్నావ్ అని మ్ మరి ఇన్ని బట్టలు ఉంటే కూడా కోపం వస్తది ఏం చెయ్యం ఇది తీసి అవతలపడే మంచూకుండుడ్యూడ్ కాని
రేపు బ్యాగ్ ఎట్లా అండి మరి?
ఆ
బ్యాగ్ ఎట్లా అండి?
బ్యాగ్ తీసుకొస్తా అండి నేనే పిండేసిర్రు నాది. ఆ ఎండింది తీసుకొస్తా నేనే
హ ఈ ఒక్క దాంట్లో తీసుకోదాన్ని. హ హలో
అ ఏ ఉ
హలో
ఆ
వినిపిస్తుందా
తర్ వెన్నగిల్ల పెట్టక అనిపిస్తుంది అప్పట్లో పుట్టిగా ఇప్పుడేడెచ్చోత్తావ్ తీ అ ఏవికి ఎ నాకోద్దు నాచ్చిచీ నా అ నాడే ఇ సంచిలలోపెడతా పెట్టేసి ఇగ అయిపోయింది మూత ఇగో తలే మనం ఇంటికొస్తే కదా
ఇన్ పొద్దున అయితే గడితనే ఉంటంది.
అవునండి పం పొద్దున్న మీరు ఎట్లా నడుచుకుంటువచ్చిరోమో నేను అ అప్పడికేప్పినా హు కానీ అంత దూరమైన పొద్దు పొద్దున ఎట్లా అని
మ్
ఉమ్ ఇది మడత పెట్టి ఇది మడత పెట్టలే అది మడత పెట్టు ఔచూసినవా అట్టనే చేస్తాది మా మమ్మీ ఈ పచ్చిగ ఉన్నాయి ఉండనీ రేప్ మచ్చతవై ఆ చేయలేని ఉండదు ఉన్నాయి డాడీ ఏమో అవన్
సరే అండి సమాప్తం.